హలో
హలో
ఆ ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్ మ్
ఉమ్ వినిపిస్తుంది
ఆ అదే ఇందాక జాబ్ గురించి మాట్లాడుతుంటే కట్ అయిపోయింది
ఆ అదే సిగ్నల్ లేకనో మరేమో
అవును సిగ్నల్సే నేను పైకి వచ్చినా మా మేడ మీదకొచ్చి మాట్లాడుతున్నాను
మ్మ్
ఊ ఇంకేంటి మరి అంతేనా
అదే జాబ్ ట్రయల్స్ ఇక్కడ షిఫ్ట్లున్నాయి కదా షిఫ్ట్ లు లేని జాబ్ ఏదైనా చూసుకు టే బెటర్ ట్టగదా అని ఫీలింగ్
మ్ పొయ్యానా
ఆ
యాక్చువల్లీ నాది ఇక్కడ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యింది వాళ్ళేమో సిక్స్ మంత్స్ కి మేము ఆ ఏంది సిక్స్ మంత్స్ కి రిలీవింగ్ లెటర్ కానీ అదేమీ మేము ప్రొవైడ్ చెయ్ లేము మీరు వన్ ఇయర్ పక్కాగా ఉండాలి అప్పుడైతే మీకు సర్టిఫికేట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాము అన్నారు వాళ్ళేమో పి ఎఫ్ ఆల్రెడీ జనరేట్ అవుతున్నప్పుడు మనం అది రిజైన్ చేయకున్న ప్రాపర్ రిజైన్ పోలేము
ఆ ఉమ్
కంపెనీకి వెళ్నప్ ప్పుడికి ఇబ్బందౌతది కాబ డాక్యుమెంట్స్ పేపర్ డాక్యుమెంట్ తీసుకురండి అప్పుడు మీకు మెం ట్రై చేస్తాము లేక్ ట అవ్వదు సారీ అని చెప్పేశారు. ఎ ఒకటి ఇన్
ట్లైపోయిందా
ఐపోడా మరి. ఇప్పుడు మీరు అంటే పి ఎఫ్ అకౌంట్ అనేది మనకి జనరేట్ అవ్వకుండా ఉండాలి కానీ నాకు పి ఎఫ్ జనరేట్ అవుతుంది సో పక్కగా నేను ఫ్రెషర్ కింద రాను అలాంటప్పుడు పి ఎఫ్ లో మనకి ఏంటంటే స్టార్టింగ్ డేట్. ట్ ఎండ్ డేట్ ఉంటది స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ నాకు ఉంటంది ఎండ్ డేట్ అనేది నేను ఎప్పుడైతే రిజైన్ చేసి మొత్తం ప్రాపర్ గా నా నోటీస్ పీరియడ్ కూడా కంప్లీట్ చేసుకుంటానో అప్పుడే అదే అప్పుడే మనకి ఎండ్ డేట్ కూడా పి ఎఫ్ లో మనకి ఆం కనిపిస్తుది అనమాట సో నేనొకవేళ జాబ్. కి వేరే జాబ్ కి వెళ్ళినా ఇక్కడ ఆ డాక్యుమెంట్స్ పక్కగా అడుగుతాడు నువ్వు చేసావు కదా ఆ రిలీవ్ లెటర్స్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చెయ్యండి అని చెప్పేసి. ఈల్లేమో వన్ ఇయర్ తే గాని ఇవ్వరంటా ఇక్కడ చెయాలంటే బో నిద్దరుండదు ఫుడ్ ఉండ దు
ఉమ్ నేను ట్రై చేసినవన్నీ అయితే ఏంటి ఎల్ ఐ సి పాలసీలు అలాంటివి ఇప్పుడు ఏదైనా సరే ఎవరినన్నా జాయిన్ చెయ్యాలి లేకపోతే సేల్స్ ఏమన్న చెయ్యాలి ప్రోడక్ట్స్. అయ్యే దొరుకుతున్నాయి దేనికి ట్రై చేసినా ఉమ్
టంతా అదే ఉంది ఎంత నువ్వు. స్కిల్ నేర్చుకున్నా ఏం చేసుకున్న ఐ టీ ల్లో కూడా. వర్క్ రావట్లేదు. ఏదైనా బిజినెస్ పెట్టుకుందాంమటే అంత గొప్ప ఇది కూడా కాదు మన ఫ్యామిలీలో అన్ త లేదు కూడా ఇన్వెస్ట్ చేసుకునే దానికి.
కేజూస్ స్కిలుసన్నా ఉండాలి మనకు కొంచెం అది కూడా లేదు ఇంటర్వ్యూకి మొన్న మా ఫ్రెండ్ రిఫర్ చేసింది ఒక దాంట్లో టెలీకాలర్ అని చెప్ ప్పాను కదా అందులో రిఫర్ చేస్ తే వెళ్ళాను ఏ సార్ దగరికి వెళ్ళేటప్పటికి ముందు అంత పెద్ద ఇంటర్వ్యూస్. ఏమ్ చేయలేదు జాబ్ మేళకి వెళ్ళాను కాగానీ అక్కడ. రెస్యూమ్స్ ఇవ్వడమే గానీ. ఇంటర్వ్యూస్ కరెక్ట్ గా ఏమి చెప్పలేదు.
అదెలె టెన్షన్ వస్త.
ఆ అవును టెన్షన్ వచ్చేసి ఏంటి తెలుగులో చెప్పేసి. ను మా ఫ్రెండ్ ఏమో తెలుగులో చెప్పేసావేంటే ఇంగ్లీష్ లో ఉన్న మాట్లాడుండొచ్చు కదా అని అన్నది ఇంకా అది అలా వెళ్ళిపోయింది అయినా దూరం అని చెప్పి ఇవ్వలేదులే అంటే విలేజ్ లో ఉంటున్నానని.
ఓకే. ఆ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అడిగారా వాళ్ళు.
వర్క్ ఫ్రమ్ కాదు ఆ అక్కడికి ఆ. ఆఫీస్లోనే వర్క్ చేయాలి అవును. ఉ అదే.
అంటే ఇంకే జాబ్ వచ్చినా ఇంట్లో ఇంటి దగ్గర నుంచి తిరిగే జాబే చేస్తావు గాని అక్కడికేళ్ళి స్టే చేసే అలా పంపించరా ఇంట్లో.
అంటే దగ్గర దగ్గర ఊర్ళ ఉంటే వెళ్ళొచ్చు ఆ మా ఫ్రెండ్ చేసి దగ్గరకి అయితే రోజు వెళ్ళి రా వద్దాం అనుకున్నా. కానీ అది రిజెక్ట్ అయింది. ఆక్కడ నా కమ్యూనికేషన్ వల్ల కొంచెం రిజెక్ట్ అయింది. మ ఇంకా అంతే గ్యాస్ కంపెనీలో మా ఫ్రెండ్ వర్క్ చేసింది అదేమో ఏంటి వాళ్ళ ఒక వారం రోజులు ఏంటి జాయిన్ చేసుకున్నారు తర్వాత మళ్ళీ నీ వర్క్ నచ్చలేదు నువ్వు అలా ఇలా చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ తీస్తారు ఏంటామ్మా హలో హలో